హలో బాగున్నారా అండి హలో
హలో
హలో హలో వినిపిస్తుందా
అ వినిపిస్తుంది
బాగున్నారా
బాగున్నాం
మీ పేరు
శ్రీరామ్
అవునా ఏం చేస్తుంటారు
ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాం
కూలి పనా
అవు వ్యవసాయం
అవునా ఎక్కడండడి మీది ఊరు
మాది ఖైరి
అవునా ఏ మండల్
కిరమేరి మండల్
కిరమేరి మండల అది ఎక్కడ ఉంటుంది
కొమరమం జిల్లా
అవునా తెలంగాణ నేనా ఆంధ్రప్రదేశా
తెలంగాణ
అవునా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి
మా ఇంట్లో ముగ్గురు ఉంటాం
మరి నా పేరు తెలుసుకోరా అండి అ
హలో
హలో
ఆ మీ పేరు చెప్పండి
నా పేరు శిరిషా
మీరు ఎంతమంది ఉంటారు
మా ఇంట్లో మేము ఐదుగురం ఉంటాం మా అమ్మ నాన్న నేను మా అన్నయ్య మా అక్క
ఏం పని చేస్తారు
ఏం లేదు మిషన్ మిషన్ కుడుతూ ఉంటా
అమ్మ వాళ్ళు
మా అమ్మ వాళ్ళు వ్యవసాయం పని చేస్తుంటారు మా అక్కకు పెళ్ళి అయిపోయింది మా చదువుకుంట లేను అండి
ఎందుకు
ఎందుకంటే మా వాళ్ళు చదిపియలేరు
చదువుకొవాలి కదా
ఏమోనండి మా ఊర్లో మా ఇంట్లో ఆడపిల్లయి చదివేందుకు
ఆడపిల్లలంటే చదువుకొరా ఆడపిల్లలు వాళ్ళు చదువుకోవద్దని ఏమన్నా రూల్ ఉన్నిందా
కానీ మా ఇంటి వాళ్ళు చెప్పినట్టు మేము వినాలి కదండి ఎట్లానో పెళ్ళి చేసుకునే పోయేదానికి నీకెందుకు చదువు అని మా ఇంటి వాళ్ళ వద్దంటే మా అక్కకు పెళ్ళి చేసిన్రు నేను ఉన్నా ఇగ మా అన్నయ్య ఒక్కడు మాత్రం చదువుకుంటున్నాడు ఎందుకంటే అబ్బాయి కాబట్టి
ఏం చదువుకుంటుండు
మా అన్నయ్య బీటెక్ చేస్తున్నాడు
ఎక్కడా చదువుకుంటాడు
హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు తెలంగాణలోనే హైదరాబాద్ లేదు లేదు హైదరాబాద్లో
ఇంకా మరి ఏం చేస్తున్నారు
తిన్నారా నా ఏం లేదు ఖాళీగానే ఉన్న
మ్మ్ తిన్నాం తిన్నాం ఇప్పుడే తిన్నాం బయటకు వచ్చినాం మీరు తిన్నారా
తిన్నాం ఇంతకు ముందే
ఏం స్పెషల్ మరి ఏమన్నా
అదేంటి పప్పు కారం జొన్న రొట్టె మీరేం చేసి సిరు
మాది చికెన్ కర్రీ రైస్ చపాతి హమ్
మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు
మా ఇంట్లో ముగ్గురు
ఎవరెవరు
మా అమ్మ నాన్న నేను మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు అక్కవాళ్ళు చెల్లెలు వాళ్ళు పెళ్లి అయి పోయింది ఒక్క అక్క గాని ఇగా ముగ్గురే ఉ ఎం ఎన్
మీకు పెళ్లయిందా
కాలే కాలే
ఎందుకు
ఇప్పుడే ఎందుకని కొంచెం ఏమన్నాచ్చు చూసి సెటిల్ అవ్వాలని సెటిల్ అయినాకనే పెళ్లి చేద్దామని ఉన్నా
అవునా
హుమ్
ఇంకేంటి విశేషాలు మరి
మీది పెళ్లయిందా
ఉమ్ మా పెళ్ళి కాలేదు
ఎందుకు మరి
ఎందుకంటే మంచి సంబంధాలు రావాలి కదా
ఆ సంబంధాలు వస్తలేరని చేస్తలేరా
మంచి సంబంధం వస్తే చేస్తారు
ఓకే ఓకే ఇంకా విశేషాలు ఏమన్నా మా ఊరు పల్లెటూరే సిటీ ఏం కాదు లోపలనే ఉంటుంది జంగల్లో
మీ ఊరు గురించి చెప్పండి కొన్ని మాటలు
మా ఊరు ఏమున్నది చిన్న పల్లెటూరు ఉంటది ఒక ఇరవై ముప్పై ఇండ్లు ఏమో ఉంటాయి అంతే ఇగా వాగు దాటి పోవాలి వాగుదాటి రావాలి మనకి ఏమన్నా సరుకులు కొనాలంటే మండలకి మన ఊర్లా దుక్ కణాలు కూడా లేవు ఎక్కువ ఒక రెండు దుకాణాలు ఏమో ఉన్నాయి ఆ దుకానాల ఏం దొర కై పొడి కడిలు తప్ప
మీరు తింటారా అండి పూడి కడిలు
ఏ మేం నాకు అలవట్లేదు మనకు
మంచిదే మీరు పల్లెటూరు అంటున్నారు మరి మద్యపానము ఆల్కహాలు అట్లాంటివి ఉంటాయా
అట్లా ఏమన్నా చెట్ లక్క ఉంటే దొరికితే తాగుతాం కానీ ఇక ఇంగ్లీష్ మందులు అట్లాంటివి ఏం తాగం
అవునా మీ అమ్మగారు ఏం చేస్ కుంటారు
మ్
మీ అమ్మ మీ అమ్మ ఏం చేసుకుంటారు
అమ్మ వాళ్ళ వ్యవసాయం చేస్తారు చేను పని మాకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఐదు ఎకరాల పొలం ఉంది పత్తి వేసిన పత్గా తీస్తున్నాము లాస్ట్ ఇగా లాస్ట్ సారి ఉంది రెండు సాల తీస న మూడ సారి లాస్ట్ వెళ్తే అయిపోతుంది ఇక మళ్ళీ కట్టే పట్ తీసుడు
ఏమేమి పండించారు మీ అంటే మీ ఏరియాలో ఏమేమి పండిస్తారు
పతి జొన్నలు మక్కలు వేరు శనగలు ఎట్లా కొన్ని కొన్నిసరిగా కూరగాయలు చిక్కుడుగాయలు అంపకాయలు వంకాయలు అట్లా
అవునా
హ
మీ ఇంట్లో ఆర్థిక పై ఆర్థిక పరమైన ఏదన్నా విశేషాలు ఉంటే ఏదన్నా ఉంటే, అంటే ఎవరు ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు.
అధిక పైసాల
ఉమ్ డబ్బుల గురించి
మా అమ్మ అన్నీ చూసుకుంటుది నేను ఫిఫ్టీ ఫిఫ్టీ
ఓకే అంటే మీ ఆ అమ్మ హెల్ప్ కూడా తీసుకుంటారు మీ అమ్మని కూడా అడుగుతారున్నట అభిప్రాయం
బస్
మీ సైడ్ అంటే మీ ఊర్లో ఆడవాళ్ళం మేము పనులు చేస్తాం తుంటాం
ఆడవాళ్ళు వ్యవసాయమే చేస్తారు కూలి పనికి అట్లా ఉన్నవారు లేమో చల్ల పని చేస్తారు లేక ఉంటే కూలి వాళ్ళకు కొందరు కూలి వాళ్ళు ఉంటే కూలి వాళ్ళకి మగవారు వ్యవసాయం కూలి వాళ్ళు కూలీ వాళ్ళకితారు ఇక భూమి లే వాళ్ళు వ్యవసాయం చేస్తారు అంటే ఏ పని చేయరు
ఉఉ
మీ సైడ్
మా సైడ్ అందరు జాబ్ ఉన్న వాలేనండి నేను మిషన్ కుడుత ఆ మాది సిటీ కాదు గానీ సిటీ కాదు కానీ ఒక టవకలా మాది టౌన్
ఉహు మంచిగానే జాబ్లో ఎంతమంది ఉన్నట్టు మ్యామ్
జాబులు మగవాళ్ళు చేస్తారు ఆడవారంటే కొంచెం చులకన చులకన చిన్న చూపు చూస్తుంటారు ఏదైనా కానీ గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా గాని సంపాదన అంటే మగ వారి విషయానికి వదిలేస్తారు ఆడవారు ఆడవారు ఇంట్లోనే ఇంటి పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు ఆ ఆ ఆ అంతే
మంచి ఓకే ఇంకా మరి ఏమన్నా విశేషాలు
చెప్పాలి మీరే
హ
ఇంకా ఆ హలో
చెప్పండి ఏమో అంటున్నారో వినబడతలేదు
ఆ ఏం లేదు ఆడపిల్లల చదువుల గురించి మీరేమనుకుంటున్నారు
ఇప్పుడు సొసైటీలో ఆడవాళ్ళు మగవాళ్ళని తేడలేదు అందరి సమానమ్మా కదా అందరు చదువుకోవాలి ఆడ అని మగ అని కాకుండా మా ఇంట్లో అందరికి మా చెల్లె మా బాబాయ్ వాళ్ళు కూతుళ్ళు అందరిక చదువలే పెళ్లి అ చేయరు మన పల్లెటూరు అయినా ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉండాలి రేపు పెళ్ళి అయిపోతే వాళ్ళకు నాకు ఆర్థిక అంటే ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ ఏమనేది తెలిసి ఉండలి కదా కనీసం జాబ్ రాకుంన్నా చదువుకోవాలి పది పన్నెండు అట్లా డిగ్రి మినిమం పది పన్నెండయి అట్టే చదువుకోవాలనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ పల్లెటూర్లలో కానీ ఎక్కడ మన ఊర్లో
ఓకే ఓకే
జాబ్ వస్తుందని అందరూ అనుకోరు కానీ కొందరు ఉంటారు జాబు చదువుకోవాలి మంచిగా జాబ్ రావాలని ఇంకొందరిగా అట్లనే కొంచెం చదువుకుంటే మనకున్న నాలెడ్జ్ వస్తుంది కాబట్టి చదువుకోవాల అనేది కొంతమంది ఉద్దేశం
రి కట్నం గురించి ఏమంటారండి
కట్నాలు మంచిగానే ఇస్తారు మనం రెండు మూడు లక్షలు ఎక్కువనే ఇస్తారు నలుగై లా సెలెక్ట్ అయిస్తారు
కట్నం తీసుకోవడం పాపాం కదండి
తీసుకుంటున్నారు కొందరు ఇయ్యరు కొందరు ఇస్తారు అట్లా ఫ్యామిలీని బట్టి ఉన్నవాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు తగ్ దాంట్నేగా అడ్జస్ట్మెంట్
సరే థ్యాంక్ యూ అండి
థ్యాం యూ